హలో హాయ్ ఆ వినిపిస్తుంది హయ అండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి మీరు
నేను ఇందాకే నిద్ర లేచాన అండి
హ్మ్
ఫుల్ పడుకనిన్న ఇంకా నైట్ నిద్ర వస్తుదో లేదో తెలియట్లేదు మరి బాగా పడుకుందావు
ఆహా మరిీ ఆఫీస్ క వెళ్ళాలి కదాండి రేపటి అ నుంచి
అవునవును మీరేం చేశారు
ఏం లేదు పడుకోంని నేను ఇందాకే లేచానండి
అ ఏం తిన్నారు ఆఫ్టర్నూన్
ఆ ఆ పన్నీర్ కర్రీను ఇంకా ఇది రైస్ బగార్ రైస్ ఉందా అండి
ఉహ మేము పప్పన్నం తిన్నామండి
ఇంకేంటండి స్నాక్స్ టలైమ్ తీసుకోలేదా ఈవినింగ్
ఆ లేదు ఇంకా ఇప్పుడ లేట్ తను వెళ్ళాలి బయటికి వెళ్ళి తినాలి ఏమన్నా ఆకలి మధ్యాహ్నం సరిగ్గా ఫుడ్ తినలేదు
ఏమండి హాస్టల్లో ఫుడ్ బాగుంటదా ఏంటి
అవునండి బాగా చేయట్లేదు అస్తలత్రరాని అనిపించట్లేదు వాళ్ళు సరిగ్గా చేస్తే మంచిగా తింట ము వేస్ట్ చెయ్యం వాళ్ళు సరిగ్గా చెయ్యరు ఆ ఫుడ్ అంతా వేస్ట్ అవుతుది అదేదో సరిగ్గా అన్నా చే అ ఫుడ్ అన్నా మంచిగా తింట ము వేస్ట్ చేసిన తక్కువ ఉంటది హ
ఇంకేంటండి విశేషాలు ఆ ఆ మీఊర్కి స
ఏదో గజ మన్ సౌండ్ వస్తుంది సున్న
ఏం లేదండి ఎట్లాంటి ఏం సౌండ్ రాలలేదు
అ
మీ ఊరికి వెల్లలా అంటే ఎట్లా వెళ్తారండి పై అలా బస్ బస్ ఆ ట్రైనా ఇట్లా
బస్ బస్
ఏ వెళ్ళాలి అంటే మేము ఇక్కడ ఇంట్లోనే ఉంటున్నా ప్రెజెంట్ అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం ప్రిఫర్ చేస్తార అంటే బస్సు ట్రైనా మీరు
లాంగ్ జర్నీస్ అంటే ట్రైనే ప్రిఫర్ చేస్తానండి ట్రైన్ అయితే ఫుల్ ఇంకా అంటే బాగుంటది అనమాట మనకి వాష్రూమ్ కి నీ సీట్స్ కానీ బాగుంటాయి బస్ లో ఎక్కువసేపు జర్నీ చేయలేము అనమాట
హ
టికెట్ ప్రైజెస్ కూడా బెటర్ గానే ఉంటాయి కాబట్టి ట్రైన్ ర బట్ నిజంగా మనకి లైఫ్ అంటే ఏంటని తెలియాలంటే మాత్రం జనరల్ కదండి ట్రైన్లు అలు ఎంత మంది ఉ సీట్స్ ఉండవు అసలు నిలిచిని ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అసలు
కూడా చాలా డర్ట్ గా ఉంటుంది ఇప్రూవ్ చ పట్కోడా ము మన మనకు కూడా ఉండాలి మ రెస్పసిబలి మనం మనం వెళ్తాం కాబట్టి మనం జాగ్రత్త పకా పెట్కోల అనా
క్లీన్ గా ఉండాలి బట్ మన హ్యూమన్స్ మన ప్లేస్ అయితే నీట్ గా పెట్టుకుంటాం ఎక్కడన్నా అయితే ఇం చెప్పా ఎక్కడ పడితే అక్కడ వేసేయడ చసేయడము అంతా చేస్తుంటాం అనమాట
ఆశ్రంసకర స్మెల్
హ అదే అదే బట్ జపాన్ చైనా ఇలాంటి కంట్రీస్ లో అయితే చాలా నీట్గా పెట్టుకుంటారు అసలు వాళ్ళు బట్ మన ఇండియన్స్ కి వచ్చేటప్పటికి ఎందుకు అట్లా కలీజ చేస్త అర్థం కాదనమాట
ఫెసిలిటీస్ పెట్టినా కూడా అలనే చేస్త కట్కుంటారు ఏ పడతాయ అవి తగిలించేస్తారు చ్ కొడతారు అన్న అంటే ఇవన్నీ లాస్ గవర్నమెంట్ లాస్ తెస్తుంటారు
అవునవును వాళ్ళకిటి సరదా కోసం చేస్తారు బట్ అది మళ్ళీ ఇండెట్ గా మనళ్ల్నఎఫర్ట్ చేస్తారు అనమాట ఇష్టమే లేదు అంటే తెలుసుకోలేరనమాట
మన బస్సెస్ కూడా అంతే అండి డ్రైవర్స్ కానీ లేకపోతే అసలు డ్రైవర్స్ ఏముంది వాళ్ళు ట్రై చేస్తారు అంతేగాని మనకు ఉండాలి కదా నీట్ గా పెట్టుకోవాలి అ తినది బస్లాడా స స ఆ
హ అదే నీటినెస్ గా ఉంటదానమాట
అ
వాళ్ళ ఇంట్లో అయితే అలానే పెట్టుకుంటారా ఏంటి అర్థం కాదు కాని బయట మాత్రం గళ్లీజ్ చేసేస్తారు ఇంకా జనరల్ టైమ్స్ లో అయితే అతే మాత్రం ఏదో సీటింగ్ ఎవరినా ఫస్ట్ వచ్చారంటే మొత్తం వాళ్ళే కబ్జా చేస్తార అనమాట ఏదో వాళ్ళద మొత్తం ట్రైన్ అన్నట్టు చేసిస్తార అనమాట ఊమ్
బసస్ లో కూడా అంతే
ఆ సీట్ కోసం గొడవలు యుద్ధాలు జరుగుతాయ అన్నమాట ఇంకా
ఎయిర్పోర్ట్ లో కూడా ఈ మధ్య చాల
ఊహ్మ్
అంటే కొద్ది కొన్ని కొన్ని చోట్ల గల్లీజ్ అతున్నారు ఎయిర్పోర్ట్స్ బానే మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో బాగా పోష్గా అంటే చాలా మంది తిరుగుతా ఉంటారు కదా బాగా హై హై రిచ్ క్యాండిడేట్స్ వీళ్లంతా అందుకనే దానీలో నీట్ గా పెట్ట కొంటారండి తరువాత మీ మిడిల్ క్లాస్ పీపుల్ కి అట్లనే ఉండాల్లా రిచ్ పీపుల్ కి అట్లనే ఉండాల ఈక్వాలిటీ అనేది ఉండాలి ఎవర్ కి వెళ్ళనా ఏం చేసిన కూడా మన బస్ స్టేషన్ స్కను రైల్వే స్టేషన్ కి ఎయిర్పోర్ట్ కి కంపేర్ చేస్తే ఎయిర్పోర్ట్ గానే ఎయిర్పోర్ట్ అనేది నీట్ గా ఉంటుందండి ఈ బస్సెస్ రైల్వే స్టేషన్స్ అన్ని గలీజ్ గలీజ్ గా పెట్టేసుకొని ఉంటారు హలో డస్ట్ బిన్స్ లో ఏ ఏ ఏ ఇయర్ పోయేది ప్లాట్‌ ఫామ్ మిందనే వేసేస్తారు
ఉ అసలు నీట్నెస్ ఉండది ఇప్పుడు మ సేన్‌ ఇంట్లో మా సరౌండింగ్స్ ఎలాయితే నీటిగా పెట్టుకుంటాము గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ అంటే మన మనం నుంచి కదా రన్ అయ్యేది మనం నీట్ గా పెట్టుకోవాలి మన ఇంటిని ఎలాగ అయితే నీట్ గా పెట్టుకుంటామో మన ఉ ప్లేసెస్ ని కూడా అలానే పెట్టుకుంటే ఒక ఒక మనిషి స్టార్ట్ చేస్తే వాళ్ళని చూసి చాలా మంది నేర్చుకుంటారండి ఊ ఎప్పుడు నేర్చుకుంటారో ఏంటో అసలు ఇండియన్స్ అయితేనా నీట్నెస్ అనేదే ఉండదు అసలు ఊ
కొద్దిగా ఆ దాని మీద ఇది ఇది చేయాలండి ఏ చెప్పేది కానీ ఏదైనా
ఉ ఎంత చేసినా మనుషుల్లో స్టార్ట్
దాని గురించి అవగాహన అవగాహన వచ్చేలాగా అందరి ఏదన్నా అడ్వర్టైజ్మెంట్స్ అన్నా గాని ఏదనా బెటర్ గా తీసుకొని రావాలండి
అడ్వర్టైజ్మెంట్ అని కాదు కాని ఫైన్స్ వేయాలి అ న్నమాట ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఎవరు కాదు భరత్ అనే నేను
అంటే డిఫరెన్స్ డిఫరెన్స్ చెయాలండి అడ్వర్టైజ్మెంట్స్ ఎట్లా అంటే మన ఫారిన్ లో ఇలా ఉంటాయి మనం ఇండియన్స్ వ ఇలా పెట్టుకుంటాము అంటే ఇ మనం కంపేర్ చేసి తీ చుస్తే
ఒక నిమిషం ఒక నిమిషం మండి ఇప్పుడు కంపారిజన్ అని చెప్పేసి చేసిన కూడా అందరూ మార్ ద అండి నా ఉద్దేశ్యం ఏందనీ అంటే ఇప్పుడు భరత్ అనే మూవీలో ట్లా లైన్ క్రాస్ చేసిన ఫుట్పాత్ మీద వెళ్ళిన చాలా అంటే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లా ఫైన్ వేస్తుండే కదా
అట్లా ఫైన్ చేస్తే ఏమైతుందంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే వాళ్ళు దెబ్బ తింటారండి
దెబ్బ తింటారంటే అలాంటివి చెయ్యరు కదా అలాంటివి చెయ్యరు
ఈయ్యారండి వాళ్ళ నెల సాలరీ అంతా ఒకటేసారి వెళ్ళిపోయిందంటే వాళ వాళ్ళకి అప్పులు ఉంటాయి రేపు రే
ఆ ఎందుకు చనిపోతారు ఎందుకు చనిపోతారు ఇప్పుడు వారం వ సక్రమంగా ఉండి మిస్టేక్స్ అయికుండా ఉంటే ఆ డబ్బులు సేవ అవుతుది మొత్తం నీట్ లో కూడా ఉంటంది కదా అలా అలా తీసుకొస్తే ఒక వన్ మంత్ అలా పెట్టారు టూ మంత్స్ అలా పెట్టారు అని అంటే కంపల్సరీ వాళ్ళే చేంజ్ అవుతారు కాబట్టి టి మనం కొంచెం కష్టంగా ఉన్నా అలాంటి డెసిషన్స్ తీసుకోవాలి
ఉమ్
ఉమ్
ఇంకేంటండి అంటే ఆ అవగాహన అనేది రావాలండి అది అవగాహన అది మనషుల్కి ఆ అది అది హ్యుమానిటీ మంచిగా మనం ప్రజల్లో అందరు పబ్లిక్ లో బతుకుతున్నాం కాబట్టి అది అనేది రావాలి ఇది అనేది
ఉమ్ నిజమే అండి క్లీన్నెస్ అంటేనే ఇప్పుడు మన హెల్త్ గురించి గుడా హెల్త్ గురించి అండ్ అందరూ నలుగురు మనము ఒక్కటే కాదు మనతో పాటు చాలా మంది ట్రావెల్ చేస్తారు ఒక్క మన వళ్ళ ఇంకోరికి ఇబ్బంది కలగ్కూడదు అదంతా పాన్ వేసుకోవడం అక్కడే ఉయ్యడం ఇవి పల్లీ విత్తనాల్ తిన మన్నీ ఆడబడేయడం అంత స్మెల్ ఇంకా అమ్మా బాబాయ్ నార్త్ పీపుల్ ఉంటారు వల్లెక్కుతరు వాళ్ళ ఫ్యామిలీ అంత ఇగ మొత్తం సంసారం పెడతారన్నమాట పక్క చికెన్ కర్రీ తినడం ఆడే ఎయ్య డం పెద్ద పెద్ద గట్టి గట్టిగా మాట్ మాట్లాడ్డము అసలు మనం వేరే కంట్రీకీ వెళ్తామా అంటే కాల్స్ కూడా మాట్లాడదు తెల్సా అంత డిసిప్లన్ అంత్ అసల్ ఎంటి ఉంటది మరి ఇండియా కొస్తే మాత్రం ఎందుక్ క్కలా పాటించరో అర్థం కాదనమాట
హ్
ఇంకేం చెప్పాలండి మీరే ఇంకా
హ హలో
ఆ అండి చెప్పండి ఇంకేం లేదండి చెప్పాల మీరే ఇంకేంటి వి
ఇకేందండి
ఏమున్నాయండి ఇంకా మామూలు
అ
ఇంకా అదే అండి క్లీన్లీ మహాన బావిడ మూవీలు లాగా శైవనంద్ లాగా అంత లేక యి అట్లీస్ కొంచైనా ఉ డి ఈచ్ అండ్ ఎవీ పర్సన్కి
అవగాహన అనేది తెప్పేయాలి అవగాహన అనేది
ఆ అదే మీరున్నటు అడ్వర్టైజ్మెంట్స్ అంతా చేయిస్తే కూడా బెట్టర నేము అది మన మోడీ గారు తీసుకొచ్చారు కదా స్వచ్ఛ భారత్ అని చెప్పేసి స్కూల్స్ లో ఉన్నప్పుడు మన దగ్గర చేపిస్తుండ్రండి మా స్కూల్ సరౌండింగ్స్ ఏ క్లీన్ చేయించడం పొడి చెత్తా తడి చెత్తా అదే మరి నేను చెప్తుంది ఏదైనా సరే ఒక వన్ డే టూ డేస్ కాకుండా ఓన్లీ ఫొటోస్ కోసం కాకవకుండా నీజంగా లైఫ్ లో పాటిస్తే మాత్రం బాగుంటది అనమాట అన్ని బట్ అలా ఎవరు పాటించరే అంతా ఫొటోస్కిస్త అట్లా ఏదో చేస్తున్నాము అని చూసుుకోవడం తప్పించి ఎవర ఏం పాటించారున్నమాట మనకి
ఉ అవునండి సరేలేండి
ఓకే అండి థ్యాంక్స్ అండి చాలా మంచి టాపిక్ మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు
అవునండి మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ బ బాయ్ అండి